హలో చెప్పండి హలో
వినిపిస్తుందాండి నా వాయిస్ మీకు
ఆ వినిపిస్తుంది చెప్పండి
ఏం తీస్తున్నారండి తిన్నారా భోజనమైందా
లేదండి తినలేదు ఇవ్వాళ మీరు
తినలేదండి ఇంకా కలిగానే ఉన్న
అవునా కాలేజ్కిళ్ళాలే ఇవ్వాళ
ఆ పోలేదండి మీరు బోలే
నేను గూడ ఏళ్ళలేదండి
ఎందుకండి మరీ
ఊరికే తిన్నరా మరీ
లేదండి తిన్నలే తిన్న బుద్ది గాలే
అవునా
ఉమ్మ్
ఏం ఏం జేస్తున్రు మరీ లేదండి తినలేదు
తినొద్దండి మరి ఇంత లేట్ అయింది
ఉమ్మ్ తినాలి గానీ ఇందులో వర్క్ వర్క్ ఉంటే ఇగా షాప్ కొచ్చానండి
ఏం వర్క్ జేస్తారండి మరీ మీరు
నేను ఇక్కడ వ్యాపిల్స్ ఉంటది అది మాదేనండి ఇక్కడనే ఉంటాము
ఉమ్మ్హు
ఉమ్ హు ఇంకేంటి మరీ
చెప్పాలి మీరే
ఆ
చెప్పాలండి మీరే
ఏంటి విశేషాలు
తీన్ లేదండీ కాలే డే అంత ఖాళీగానే ఉండే ఇయ్యాల బయట తిరిగి గోచ్చిన కాసేపు
ఎటు వోయిల్లు మరీ
ఫ్రెండ్ తోని అట్లా బయటికేళ్ళి వచ్చినండి ఎప్పుడో టెన్ ఎప్పుడో లెవెన్ కి బయటకేళ్ళి వచ్చేసరికి ఇగా త్రీ అయిందండి ఆమెతోనే తిప్పుకుంటున పిచ్చి దాని తీరు
ఆహా ఇంకేంటి
చెప్పాలి మీరే
మీరే జేప్పాలే
ఏం లేదండి ఖాళీగానే ఉన్న
ఉమ్మ్
టెన్షన్స్ ఎక్కువ అవుతన్నయి మెంటల్ టెన్షన్స్
ఎందుకు
పైసల కోసం మండి పైసల కోసం
ఆహ్ అయ్యో హా అందరికి అదే ప్రాబ్లం లేండి దునియా మొత్తం ఉమ్మ్ ఇంకా మరీ హలో
పాలి మీదే అంత మంచిదేనా మరి
ఎ అంతా మంచిదేనండి ఏదో అట్లా గడుస్తుంది జీవితం మీరు
దుకు అట్లా అంటున్నారు
అట్లా అంటే ఇగ అన్ని అవైలబుల్గా ఉంటాయండి లైఫ్ అంటే ఉ
క మరి వాతావరణం ఎట్లుంది మీ దగ్గర బావుందా బైటికేళ్తున్నార
వాటరా ఆర్డర్ ఎషింది చెప్పు
చెప్పాలండి మీరు తేస్సి హలో
ఆ
విన్పిస్తుందా అండి నా వాయిస్ మీకు క్లారిటీగా
విన్పిస్తుంది చెప్పండి చెప్పండి ఇక్కడ చూష్నవ్ చెప్పు
చెప్పాలండి ఏం జెస్తున్నారు మరి వ్యాఫిల్ వడ్కొచ్చా అండి
స్నేక్ కన్నయ్య వచేదగ్గర నాకు ఎవ్వరు తెల్వదు ఏవో మరి ఎక్కనా అ
మ్యాస్ వ్యాసిల్లో వర్క్ అన్ తెచ్చాను మీ
ఆ ఇక్కడ వర్క్ లోనే ఉన్నా ఇంకా
చెప్పాలండి ఖాళీగానే ఉన్నాం మేము వాతావరణం
అయ్యో అవున అండి మరి ఫోన్ లిఫ్ట్ చేసిరండి మీ
ఇగా మీరు అడిగారు గద అని మాట్లాడాలి గదా మరి మార్నింగ్ నుంచి ఫుడ్ తినకుండా ఇంజేస్తుతుళ్ళు మీరు హాస్టల్ ఉండి హలో అలో
హలో
మోర్నింగ్ నుంచి ఏం చేసున్నారు ఫుడ్ తినకుండా అంటున్నా
ఎ బైటికెళ్ళుండే దాన్ని అందుకే రింగి
అవునా
అవునండి
ఉ ఇంకేంటి మరి
ఏం లేదండి మీరూ ఎందుకు తన్లేరు మరి బైటికేళ్ళారా ఏమన్నా పన్లో ఉన్నారా
షాప్ లో ఉన్న గదా
అవునా మరి ఏమన్నా ఆర్డర్ పెట్టుకోకపోయినా రండి మరి బైట నుండి
ఇంగా అంత లేదండి
ఎందుకండి
యా అప్పుడు బిజీ గున్నా చాలా
అవున
అవునా
ఇంకే చెప్పాలి మీరే ఇంకేం విశేషాలు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం
మ్
ఖాళీగానే ఉన్నాం బయట తిరుగుతున్నాం వాతావరణం చల్లగా ఉంది
అవునా
మ్ అవును వాన పడ్డది కదా
ఆ అవునవును వర్షం పడుతుంది మీక్కడ అడుతుందండి
అర్దం గాలేదండి
మీ దగ్గర పడుతుందా అంటున్నా
తగ్గింది ఇప్పుడు అప్పుడు అప్పుడు ఉండే మేము బయటికి వెళ్ళి వచ్చేదముంగా పుల్వాణ
అవునా ఓకేలే
మీరు మీరున్న ప్లేస్ లో ఎట్లా ఉందండి మరి వాన పడుతుందా
ఆ వర్షం వర్షం పడుతుంది
మ్
ఇక మరి రేపటి రేపు సండే కదా అండి మరి ప్లెండ్స్ బయటి వెళ్తున్నారా
మీరే చెప్పాలి ఏం లేవండి సండే తినడం పడుకోవడం
అవునా ఎవరైనా గదే చేస్తరుగా
మ్ అవునవును వాళ్ళు నిజంగానే ఉడారనుకుంటారు హలో
చెప్పండి బిజీ ఉన్నారా అండి మీమ్
అవును బిజీ ఉన్నా చాలా ఈ వర్షం తగ్గిందిగా వెళ్ళాలి ఇంటికి అడుగులా వెంటా ఒక సాంగ్ బాడండి నా కోసం
నన్నేనా అండి మీరు అడిగేది
నిన్నేనండి నిన్నే
నాకు ఎక్కువ రావండి పాటలు
అయ్యో మ్ ఎలాగంండలాగైతే
అర్థం కాలేదండి నాకు
చెప్పాలి ఇంకా మీరే ఏంటి విషయాలు విశేషాలు
ఏమున్నాయండి రొటీన్ అయిపోతుంది అదే అట్లా
అవునా మీకేం ప్లానింగ్స్ లేవా రేపు సండే
ఏం లేదండి నేను ఎటుపోన్ హాస్టల్లోనే ఉంటా
అవునా
ఎటు వెళ్ళాలనిపియట్లేదండి ఎటు వెళ్ళాలన్నా టైం ఉంటలేదు పైసల్ లేవు
ఏడ యూషలటాల నన్ను ఉ
మీ మీరు ఏటైనా బయటికి బయటికి వెళ్తాండి
ఎట్లేదండి
ఎందుకండి మరి పోతి అయిపోవదే సండే
కాలే ఓపిక లేదండి
అయ్యో అవునాండి ఎందుకు హెల్త్ బాగాలేదాండి మీకు
ముఖమంత ఘోరమై మ్ ఏంటి ఆ ఏ ఇంకా చెప్పాలి మీరే ఇంకా ఏంటి విష్
రేప
చెప్పడానికి ఏం లేదు
చెప్పండి
ఆ
చెప్పడికి ఏం లేదంటారు ఎందుకు మరి
ఏం లేదుట్టే ఏం లేదుంటున్నా
మ్
మంచి ఎందుకు అసలు మార్నింగ్స్ తినకుండా ఉంటారా అండి ఎవరైనా
ఇవాళ మార్నింగ్ తిలే ఆఫ్టర్నూన్ తిలే అండి నాకు కూడా అంత ఎట్లానో అనిపిస్తుంది
మరి తినకపోయారు
లేదండి తినలేదు తింటా తర్వాత ఎందుకో నాకు తినబుద్ది అవుతలే ఫుడ్ తెచ్చే ఉంది కానీ నేనే తిన్నలే మా ఫ్రెండ్ వస్తా అన్నది ఆమె నేను తింటాం నందిని అని ఒక ఆమె ఉంటుంది మా ఫ్రెండ్
అవునా వస్తా అని చెప్పిందా
లేదండి నేనే ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఆమెకు రా అని
అవునా
వస్తే వస్తది పిలిస్తే ప్రాణమైన ఇచ్చేస్తదండి నాకోసం ప్రాణమైన ఇచ్చిస్తదండి నా కోసం
అక్కలంటే చాలా రెక్స్పెక్ట్ అంట తనకి నేను కూడా విన్నా మొన్న చెప్పిరు గా మీరు
ఆ అవునండి మంచిదే
మంచిదే ఏంటి
కొంచెం హాట్కే హాట్కేడుప్పుడు హోల్
మధ్యవర్తా మాట్లాడే రిమోట్ తీసుకొచ్చియే మర్చిపోయినా ఒక్క నిమిషండి ఇంకా ఏంటి మరి
నేను ఏం లేదండి భోజనం చేస్తే అయిపోవుగా మీరు మరి చాలా లేట్ అయిపోయింది భోజనం చేస్తే అయిపోవుగా చాలా లేటయింది
ఇంకా వర్కులో ఉన్నప్పుడు అవన్నీ కామన్ కదా అండి
బోరు కొడుతుంది నాకు కూడ బయటికెల్త ఎటన్న
ట్వంటీ ఫైవ్ పెడుతున్నా
వర్కు లో ఉన్నార
ఆ వర్క్ లో ఉన్నానండి
వర్క్ ఎప్పడి వరకు అయితది మరి
అయిపో
చేసుకోండిగ తొందరనే అయిపోయే
హు ఆ ఇంక
చెప్పాలి మీరే ఏమైన కొత్త విషయాలు మాకు
ఏం లేదండి పోయి ఫ్రెష్ అప్ కావాలి ఏమన్నా తిని పడుకోవాలి ఇగ
రేపు లేదు కదండి మరి కాలేజీ రేపు అంత రెస్టే
ఆ రేపు ఏమో తెలియదండి రేపు ఫ్రెండ్స్ వస్తారో ఏమో కలుస్తా అంటూరు ఎటు పొతు
ఎక్కుండుంటారు
భద్రాచలం
అక్కడ నుండి మీకోసం వస్తార అండి
ఆ సరండి మనం మంచిగా ఉంటే మనకోసం ప్రాణాలైన ఇస్తారు ఎవరైన నేనే నేనే అవును
చెప్పండి ఇంకా మరి ఏం సంగతి
వేరే